హలో
ఆ ఏం జేస్తాన్నావ్ రా
ఏంలేద్ అక్క ఇప్పుడే స్కూల్ కాడిక్ పోయొచ్చిన
ఏంటి స్కూల విషయాలు
లంచ్ తిన వెట్టొచ్చిన చిన్నోన్కి
ఆ బుక్సు
బుక్స్ కు మనమే తీస్కునుడు
ఆహా ఇస్తలేరా అంటున్న
అన్న ఆయ అన్న ఇవ్వరు మనమే తీస్కోడం
మనం అంటే బైట నా అక్కడ్ ఇవ్వరా
ఆ ఇవ్వరన్ల మనమే కొనాలి బయట
బయట కొనాలా ఇక్కడ మాది ఇక్కడ స్కూల్లో ఇస్తార్రా ఇక్కడికొచ్చి ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ ఇక్కడ అన్ని సర్ది పెట్టున్నారు డైరీ టై బెల్టు ఆ సాక్సులు వాళ్ళకి ఆ డ్రెస్ ఉంటది కదా ఒక బుధవారం రోజు వెడ్నెస్ డే
ఆ
అడ్రస్సు అవన్నీ రాసి ఎంత అైతే అని బిల్ చేసి ఇస్తారు నోట్స్ లే బయట బుక్స్ అన్ని ఇక్కడ నే ఇస్తారు
హ హ
ఉ అక్క వాళ్ళు అక్క వాళ్ళు ఏం
ఏ ఇవ్వలు లేరు ఇగో మాట్లాడు అక్క
హ మాట్లేదు అదే ఏం చేస్తారు అశోక దగ్గర పోలే
పోయినా అన్నం
ఆహా అయితే ఇడ
అన్నం తింటాడు
అయితే వీళ్ళు ఆఫీస్లో చేస్తారట పని
అదే అది అనుకుంటాలు నేను వచ్చిన
అదే మోటార్ బైక్స్లా చేస్తామంటే స్రవంతి ఏమంటది ఇగ మరి సమ్మక్క చేయకుంటే మా అత్తమ్మ చేయకుంటే మన వాళ్ళ అమ్మ పంపిస్థానంటుంది ఆలమ్మను ఆయమ్మ లాగ పొద్దున పోయి చేసుకొని సాయంత్రం వరకు మధనం వరకున్నా మరి ఎప్పుడైనా మ గంటసేపు ఎంనువు కద అండి ఇ మ అక్కడికి పోయనాక ఎట్లుంటదొ రా అని నేను అన్నా
నేను కూడ అడుగుత మామయ్య నీ
అయితే మళ్ళీ మీరు పోయి చేసుకుంటే ఏ ఆరు వేలే ఎనిమిది వేలు ఇచ్చిన తొమ్మిది వేలు ఇచ్ నయమే కదా ఎంత కాంత
ఇప్పుడు ఆడ కాలిగ గుస్సనే ఇడ కాలిగా కుసునే బాధలు ఆడ కూసుంటే అయిపోతది కదా అక్క
కళీకి కూర్చునే బాధలు ఆడ చేసుకుంటా కాసేపు టైం అన్నది తింటేప్పుడు ఎవరితోటి అయిన మాట్లాడచ్చు మన పని అవసరం ఉన్నాయి వస్తే పిల్లలకి ఏదన్నా దానికి అయితాయ్ కదా అదే ఈరోజు సెకండ్ లిస్ట్ పెడతారట మరి సృజన్ కి ఫోన్ చేసిన ఇంకా మన వాడలో కొంతమందికి ఇండ్లు అవసరం ఉంటే చూడు తమ్ము అంటే ఉన్నళ్ళి కట్టుకుంట కుంట లేరు కదాక్క లిస్ట్ అయితే ఇదన్న ఒకటి తయారు చేయాలి అన్నాడు
ఆ
మరి మీరు కట్టుకుంటారా
కట్టుకుంటాం
అదే ఇస్త గవర్నమెంట్ జాబ్ ఐతే కాదు కదరా
కాదు
అదే అరణోళ్ళు అక్కడ కడతునున్నట్టు కదా
ఆ అద ఆ తెలుసు
అదే అరణోళ్ళ అక్కడ కడతానికి ఈ మా అన్నది మరి మీషినయామా
ఆ తెల్సు తెల్సు
ఆహా అదే మొన్న గోడలు లేసినాయి అది ఇదని అంటే ఇ అరే అరే అనీ అంటే నేను అనుకున్నా మా వాళ్ళ ఇన్నె అన్నారు మీరు కట్నన్నారు మరి గీప్పుడు ఎడ గడ అంటె బండారపల్లిరోడ్ బండారిపల్లిరోడ్ కి మా వోళ్ళు ఎందుకు కడ్ నేనంటే కాదు కాదు ఈ సమ్మక్కల్లో కొడుకు అని అన్నది
అదే అప్పుడే తెలుసుగాని వాళ్ళు మాతోని మాట్లాడాక చెప్పం అట్వాళ్ళు పోయినంకనే స్థలం కోన్నారట కానీ ఆమ్మమ్మ కూడా తెలవదు కట్టేట్ది
ఆ అదే తెలవదట
ఉమ్ ఎవర్కి చెప్పలే
అదే మరి వాళ్ళకెర ఇప్పుడు మీరే ఉంటరు కదా ర ఇప్పుడు
హా
ఇప్పుడు నరసన్న ఓళ్ళు అక్కన్నే ఉంటరు మరి ఆడ తెలవది మళ్ళ ఈడది తెలవది కట్టుకునేది
అవును
అయితే లిస్ట్ ఔట్ చేస్తే లే మొన్న ఎవరనా కొత్తోళ్ళు మరి కట్టుకునే అంత నీ మనసులో ఏదన్నా ఉన్నదా మరి ఏవలన్న వీళ్ళు పలానోళ్లు కట్టుకుంటరు అన్నట్టున్నద అంటే అప్పుడైతే ఇగ సంతు నేనే అనుకున్నాం కదరా
అవును
ఇప్పుడు ఎవరన్న ఉంటే ఇగ ఉన్నాయ అని అంటే కడతరు మరీ వీళ్ళు లాడోళ్లు కూడా ఉన్నారు కదా అని అన్న విలాసునికేమో కొంచెం జాబ్ విషయంల అమ్మాయికి ఎట్లాగో పెన్షన్ కంపల్సరీ ఉంటది కనీ జాబ్ ఏదన్నా పెట్టియమన ఇప్పుడు చానా మందికి రిఫర్ చేస్తాండట సీతక్క రెండు మూడు జాబులు ఉన్నయి అన్నదట
అదే మా మేము కట్టుకుంటే అ ఎల్లత్తే అది మనల్ని పిలిపించి మ కూలగొట్టి కట్టుకుంటం
ఆ బోడలావన్యకును విలాసునికేమో ఆ ఏదన్న చిన్నగ జాబు గవర్నమెంట్ హాస్పిటల్నాన్నా లేకుంటే ఎడిగ్రీ సోషల్ వెల్ఫేర్హాస్స్టల్ దాంట్ల ఏదన్న వార్డెన్గా
ఉ
ఇండ్లు అయితే ఇగ సరే అక్క నువ్వయితే లిస్ట్ ఔట్ చేయక్క కొన్ని నేమ్స్ మరి వాళ్ళ కాడా ఖచ్చితంగా కట్టుకునేటట్టు ఉండాలి అని అంటే నేనన్న కట్టు ఉంటారు కటుకుంటులేయే అడిగి రాస్తా సాయంత్రం పోయినంక ఇప్పుడు నేను ఆఫీస్ లున్న తమ్ముడాని నేనన్న అయితే ఇప్పుడ కట్టుకోండిగా మరి పిల్లలు చిన్నగ ఉన్నప్పుడు అయిపోతేనే ఓ పనయిపోతది
అంతేగదా అక్క ఇప్పుడు రాకున్నా ఈసారి ఎట్ల అయిన చేసి ఇల్లు గులకట్టి కట్టుకోవాలనుకుంటానం
అదే ఎవరిది వాళ్ళ అనుకున్నప్పుడు మీ దాంట్లో మీకు ఎంత వస్తదో చూసుకొని కట్టుకుంటే పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇగ మేము ఇప్పుడు ఏంత ఇబ్బంది పడతాన్నం చూడు
గదే అక్క ఇప్పుడు ఆయన ఒక్కోడే గానీ ఇప్పుడు ఆయన ఒక్కనికైన కానీ ఖర్చులు పెరుగుతలేవా
పెరుగుతాన్నయి ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అయితాంది
ఊ కట్టాలే
కట్టాలంటే పిల్లలద్దంటారాయే నేను ఆడుంటాం అన్నారు ఆ లాస్ట్కి కూల కొట్టే దాక ఎవరు రాలే ఇప్పుడు పొత్తుల సంసారం ఇతుక ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అయ్యవారి వాళ్ళ అన్నాంక మళ్ళ గొడవలాయే మళ్ళీ కన్ని రోజులు మేము ఉంటిమి మళ్ళీ వాళ్ళు పోయి ఉన్నరు నువ్వే ఇప్పుడు అటు ఇటు చేసి నాకు ఇల్లు వస్తందంటే ఏదో సరి చేసుకోవాలి మరి ఇంకా పిల్లలు ముసలలోళ్ళ అయినంక మేము కట్టడానికి ఏడుంటది ఏడన్నా ఏదన్నా రేపు ఏదన్నా అయినా గానీ ఇంటి ముంగడ పడేయ్యాలన్నా గలీజుకుం టదిగదారా
అవును మా ఇళ్లయితే మనం
ఆ ఇప్పుడు ఎంతసేపు గిరాయికి ఉంన్నోళ్లు ఎప్పుడు పొమ్మన్నా పోవాలి మనకు కోపం వచ్చిన మనం పోవాలి వాళ్లు పొమ్మన్నా పోవాలి
అవును
ఇగ ఇప్పుడుండాలె ఇంగ చింటూ అన్న ఎన్ని రోజులంటే ఎందుకు తీ ఎందుకు తీ అన్నాడుగానీ ఇగ వాడు కూడా ఇప్పుడు కొంచెం మారి నా మనసు గ అర్థం చేసు మా మమ్మెందుకంటాందో అని అర్థం చేసుకొని సరే మమ్మీ మరి నీ ఇష్టం ఇగ కట్టుకుందాంలే సిటీల నీళ్ళు దొరుకుతలేవట చానా ప్రాబ్లం అయితాందట ఇంగ సిటీలో ఉండడం కంటే అటి ఇటు బొయొచ్చైనా మన ఇంట్లో మనం ఉండొచ్చు గాబట్టి సరే కూల గొడదామని ఆ ఎండాకాలం అంతా ఇల్లు కూల కొట్టానికి గన్ని రోజులు పట్టింది
అవును
ఆ వీడు వెళ్తే వీడు రాడే వాడు వెళ్తే వాడు రాడే డిస్మెంటిల్ జెయడానికి అంత ఇదైపే అందుకోసమనే పని చేసుకుంటే మన చేతులకు కొన్ని పైసలుంటయి గదరా
అవును
మహిళా సంఘంలో కొన్ని దీసుకోవచ్చు ఇగ లోన్ తీసుకుంటే తీసుకున్నా సరే తీ కున్నంతసేప్ సంతోషంవర కట్టేటప్పుడుండద బాధ
తీసుకోవాలెట్ల తీసుకున్నం అట్లనే గట్టాలె
అందుకోసమనేది మనం చిన్న పని చేస్తే మనకు ధైర్యం వస్తది గదా మన కళ్ళ మీద మనం ఉంటం అయ్యో కొన్ని డబ్బులున్నయి గిదున్నది నన్నెలకత్తుది గదా జీతం కట్టుకోవచ్చు అనే ధైర్యంతోటి తీసుకుంటావ్ ఒక అప్పు లేకుంటా మనకు ఉంటుంది
అవును
ఇంక టెన్షన్లు ఉండే ఆరోగ్యంగా ఉండవు లేకుంటే టెన్షన్ టెన్షన్ బడ్డదంటే నిద్ర పట్టదు ఇబ్బందులైతయ్
అవును
ఆ నేనైతే ఒ జవహర్ నగర్ అయనకు రెండు లక్షలు ఇచ్చి గో ఇప్పుడు సస్తాన బతుకుతానా చింతనైగి తెలిస్తే ఏమంటాడో అని టెన్షన్ తోటి ఒక్కొకసారి మేలుకో నిద్రనే పట్టది
హ్మ్
హ్మ్ డబ్బు అవా
న గాబట్టి నీకు
ఆ
ఒక ప్రాబ్లం ఇగ అది
ప్రాబ్లమే రా ఇగా ప్రాబ్లమే అయితాంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇయ్యాల గాబట్టి నేను కట్టుకున్నా
అవును
వాళ్ళ గట్టకుంటే నెల నెలకు తెల్వకుండా ఇగ అప్పుడు అన్న వాళ్ళు డబ్బులు పంపిస్తాంటే గిన్లే అన్లే చేసి ఇవి ఆఫీస్ ట్టేసిన ఇప్పుడు వాని దగ్గర నుంచి నాకు రావాలంటే నాకు పెద్ద ఇబ్బంది అయితాంది మొండి గటమైతాండు వాడు ఇస్త మేడం అంటాడు ఇచ్చుడు లేదు ఏం లేదు నెలకొన్ని ఇయమన్నా ఇస్తలేడు అవి నా చేతులో ఉంటే ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం ఉండు కద బ కడ అన్నంటిగో నాన్న నా దగ్గరో రొండు లక్షలు ఉన్నయని ఇద్దురు నేను అనవసరంగా వే వాని మీద బెట్టినట్టు అయింది గదా అని నా పేరు మీద ఎత్తిచింరా ఇప్పుడు నా పేరు మీద అయ్యో అనే పతానంటే ఆడపిల్ల పెళ్లంటే సరే అనా పేరు మీద ఎత్తిచ్చినా
అదే అదే
ఆఫీస్లో ఇగ ఎత్తిచ్చినాక ఇప్పుడు కడతా కడతా కడతా అన్నాడు ఒక్కటే కిస్తీ కట్టిన్రప్పు పదకొండు వేలు ఒక వంద గట్టిండు ఇగ అప్పటి నుంచి బంద్ ఇప్పుడు రెండు సంవత్సరాలున్న ఐతాంది
ఆ
ఏమే మాధవి నీ పేరు మీద లోన్ తీసుకున్నావు ఏం చేసినావ్ అంటే చిన్నోడికి ఆఫీస్లో కొంచెం ఇబ్బంది ఉంటే డా దానికోసం కట్టిన సిస్టర్ అందుకే తీసుకున్నాను అని అబద్దం చెప్ కుంటా నెలకు ఐదు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు ఎన్నుంటే అన్నీ కట్టేసి ఆ లోన్ మొత్తం చేసిన ఇగ
నువ్వు తీసుకున్నావ నీకు నేను ఇచ్చిన కాబట్టి
ఆ నా పేరు ఉన్నది కదా ఆఫీస్లో నీ పేరు ఉంది మళ్ళ పెద్దమ్మ గారు చుతే ఏమన్నా అంటార్రా అంటే అట్లా అట్లా సచ్చుకుంట చేసుకుంటా నిదానంగానైనా ఆ డబ్బులు కట్టేసిన అందుకనే అంటే భయం బాధ దయ ఉండాలే ఆ టెన్షన్ తో నాకు ఇప్పుడు నిద్ర పట్టక కొంచెం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తంది
అదే అదే
మీకు కూడా అందు అదే నాలాగా టెన్షన్ పడద్దు మీరు అందుకే చిన్నగా పిల్లలు స్కూల్ పోయినంక వట్టి గా ఇంటికాడ ఉండే బదలు ఏదన్నా చిన్న దాంట్లో పని మీద మొదలుపడ్డమంటే మన ఆలోచనలు ఇగ పని చేయాలే పది రూపాయలు తెచ్చుకోవాలే ఓ దాసి పెట్టాలే అన్న ఆలోచన వస్తది ఇగా అనవసరం కొనేటి కొనము వేరే వాటి ఆశపడి ఇంటిముంగట కుసుంటే ఎన్నో వస్తుంటాయి పోతంటాయి అన్ని చూస్తంటే ఏదో తీసుకోవాలీ అనిపిస్తది
అవును
డ్యూటీలో ఉన్నాం అనుకో పని చేసుకుంటాం కాబట్టి కొంటేనో కొంటాం లేకుంటే లేదు లే వచ్చే నెలలైనా పది రూపాయలు వస్తాయి ఇయ్యాచు అనీ ఇష్టంతోటి తీసుకుంటవు
ఆ ఇష్టం మన ఇష్టం కొనాలని ఏం రూల్ లేదు
ఆ రోల్ లేదు ఆహా అవసరం అవసరమైతే కొనుకుంటాం రా అప్పు చేసి ఐతే కొనం కద అవసరమయితే కోనుకుంటం వచ్చే నెల పైసలువస్తాయి కదా అన్నట్టు ఎవరైనా ఇప్పుడు అడిగింది కనుకో నేను పని చేస్తాన కాబట్టి నాకు ఒక పది రూపాయలు ఇయ్యామంటే ఎవరన్నా ఇస్తరు ఇప్పుడు నువ్వు అడగలుగుతవ
అడగలేను
అడగలేను ఇగ మామయ్య ఇస్తే నేను చేసుకోవాలి మామయ్య దగ్గరనే చేయిచాపాలే అదే నువ్ ఒక పని మీద ఉన్నవు అనుకో నీకో పది రూపాయలు వస్తే అరెబై వత్తాయి కదా వ చ్చే నెల ఇత్తతియి ఈ రోజు కాకుంటే వచ్చే నెలలో అన్నట్టు ఎవరైన సాయం చేస్తరు అగ చూడు లావణ్య కు రెండు నెలలయే పొదుపులు కట్టి ట్టిన నేను కడతంది కడతందని అట్లనే చేసింది అని నిన్ను అడుగుతే కూడా ఇయ్యాలే ఇప్పుడు వాసవి అక్కకు ఇచ్చిందట ఎనిమిది వందలు తెచ్చి
ఆ
ఎందుంటే నమ్మకం ఉంటది కదరా కడతరు వీళ్ళు ఇస్తారు తీయి అన్నట్టు
అదే
అ ఆ పడుతందరా వాన
పడుతంది అక్క ఇప్పుడే ఇగో స్టార్ట్ అయింది తుప్పు
స్టార్ట్ అయిందా ఆ ఆ మా కూడా అదే స్టార్ట్ అయింది అప్పుడు దాకా పడ్డది మళ్ళీ మధ్యల కొద్దిసే లంచ్ టైమ్ లో బ్రేక్ ఇచ్చింది
అదే నేను లంచ్ టైం పోయి వచ్చిన మళ్ళీ పడతాంది
ఆహా ఏమో మంచి గట్టిగా పడితే పాపం రైతులు
అదే అదే మనం చేయకున్న వాళ్ళు వాళ్ళు చేస్తేనే మనకు వత్తయి కదా అక్క
ఆ మరి మనం తినేది ఎట్లా అందుకోసం అని పాపం రైతులు కన్లల్ల కండ్లల్ల వత్తులు వేసుకొని చుత్తాలు
అవును
అయిన రేట్లు కూడా పెరుగుతాయట ఎందుకంటే ఇప్పుడు కాలం తక్కువ ఉందంట
అవున
వాతావరణంలా అరవైఎనిమిది శాతం. మొత్తం కాలం తగ్గిందట ముప్పై ఎనిమిది శాతంలో అంటే ఇప్పుడు యర్రలు కొర్రలు జొన్నలు మొక్కలు వేసుకోవాలంట ఇవ్వని తక్కువ శాతం
హు
ఏదో తొందరగా వచ్చే మూడు నెలలు వచ్చే పంటలు అంటే గ రాదులు గ ఇట్లాలకి చేసుకుంటే ఏం కాదుదటటుగానీ ఇవన్నీక పెడితే సన్నాలు అవివిమో పెడితే అవి రావు అంటారు ఎందుకంటే టైంకి వానందిది కదా ఇబ్బంది అయితే
అవును
ఎప్పుడో ఈ న్యూస్లో ఇచ్చారు చూసినా వాట్సాప్లో న్యూస్ వొస్తది
మ్ హు
ఆ చిన్నోడికే తీసుకోమంటావా అది
తోడురా అక్క తీసుకో
అదే ఈరోజు సాయంత్రం సప్లిమెంట్స్ తీసుంటా అందుకనే మరీ ప్రోటీన్ పౌడర్ తీసుకు
తీసుకో నీకు డబ్బులు ఇస్తా నేను
ఆ సరే రా మరి
ఆ సరే హా